హా
ఏ చేస్తున్నా ఏ ఉంది ఏంలే
ఈ పొరగాల్ల తోటె
తిన్నర పిల్లలు
తిన్నది కొంచెం కొంచమే తింటాంది ఈ మధ్యన
ఈమైతే అసల్క తినడమే లేదు వంటయిందా
అయింది మీది అయిందా
ఆ అయ్యింది ఆలు ఫ్రై చేసినా మళ్ళీ పాపకు క్యారెట్ అంట ఆల్వ ఇష్టం ఏమొ అట్లయినా తింటదో అనీ క్యారెట్లు ఉడకబెడుతున్నా
మ్
హ్మ్మ్ మీ పాప కి లేదు ఇప్పుడె స్టార్ట్ చేసిన ఉడకబెట్టడం పాప మీరు
తిన్నా ఇప్పుడే ఈమె తోటె
ఏం కర్రి చేసిర్రు
టమాట
టమాటనా కూరగాయల రేట్లు కుడ బాగా ఎక్కువయితయి కదా ఈ ఎండకు ఎప్పటిదాకా
ప్పుడు మాముల్ జనం మీ సైడ ఎంత మ
అసలు నేను మా మార్కెట్కి ఎళ్ళట్లేదు మా ఆయనే తెస్ నోడు ఈవెన్ బట్కొన్ పోవాలంటే కాట్లేదు మళ్ళీ మార్కెట్ చాలా లాంగ్ ఉంటది ఇగ ఆయన ఏదన్నా డ్యూటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదన్నా తెమ్మంటే తీసు కొస్తాడు ఇగ ఇంక ఎప్పుడన్నా అటు మార్కెట్ పడితే ఇక బండి పక్క కాపి కొంటాడు ఏదన్నా మాక్సిమం నేను ఎళ్ళను ఎక్కువ శాతం నేను ఎళ్ళను ఆయనే ఎళ్తాడు ఇ దగర్ గట్లా అయితే ఎళ్తను
అ మా అత్తమ్మా మా పాప్ నెత్కుంటే మేము రోజు అల్వాటు మాఅత్తమ్మకి పాప
తనే ఉండాలి ఏ మాకు పట్టుకోవడానికి కెవ్వరు లేరు కదా మళ్ళా పాపం తీసుకొని బయటికి ఎళ్ళడం ఎందుకు సాయంత్రం పూట ని వెళ్ళను అన్నట్టు నేను మళ్ళా ఇక్కడ సండే రోజే ఉంట మార్కెటు ఇక సన్ సండే పూట ఎందుకు సాయంత్రం అనేసి నే ఎళ్ళను
ఏన్ చేత అలా అయిపోయినా పనులు ఇంట్ల పనుల
హా అయిపోయినాయ్ ఎవరు మీ ఇంట్క్ కొ మన్ తిన్నన్నవ్
అ
ఎల్లారా మీ హస్బెండు
ఆ వెళ్ళి
హుమ్ మాయన గుడా ఎల్లారు ఉ మార్నింగ్ ఆ ఊ
మార్నింగే వెళ్ళాలే ఈ ఎండకెవల్ దట్ ఉంటరు డ్రైవింగ్ కి
మీ హస్బెండ్ గుడ డ్రైవింగే అన్నరు గదా
ఉమ్
హా
పాప ఏం చేస్తాంది మ్మ్ అది అది ఏం మీ ఆయన కార్ డ్రైవింగా
కాదు కాదు
మా సాల్రి తోటి కాదు మాయన ఆటో తోలుతరు
ఆహా ఆటో డ్రైవరా మ్మ్ బెస్ట్ మ్మ్ ఇగ మన మాయనా ట్రాలీ
అంటె ఆహా సాల్ బట్టివుంటదా
ఉమ్ ఆ ప్యాకేజీ లాగా ఉంటదన్నట్టు
మ్మ్ హు ఎప్పుడు పోయి ఎప్పుడు రావాలి
మార్నింగ్ ఫోర్ కు ఉండాలి అక్కడ డ్యూటీ లో ఇగ తర్వాత ఇగ రావడం అక్కడ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఆన్లోడ్ దాని బట్టి ఉంటుంది టైమింగ్ మ్మ్ మ్మ్
సాలరి ఎంత మని
ట్వంటీ ఫోరు
మ్మ్ మంచిది పెంచుతరా నెల నెలకు సాలరీ
నెల నెలకు ఏం పెరగదులే గని ఇది ప్యాకేజ్ అన్నట్టు ఆ అంతే
ఉహు
ఇంగ మళ్లీ తర్వాత ఎర్లీగా వచ్చి ఇంటికాడ ఉండొచ్చు అది హోటల్ కొట్టుకుంటా కొట్టుకుంటడు అట్లా
ఆహా రాపిడో యు వాళ్లు కొట్టుకోవచ్చా
ఆ ఈవనింగ్ తర్వాత కొట్ టొచ్చు
ఆ ఆ పోర్ట్ పోర్టర్ పోర్టర్ కొడతరు కదా
ఆ ఆ ఏవో డ్యూట్అయిపోయినంక తొందరగోస్ తే సాయంత్రం పూట కొడతారు ఉ దగ్గర పట్ల అంటే వెళ్తడు దూరం అంటే వెళ్ళడు మళ్ళీ మార్నింగే లేవాలి కదా నిద్ర ఉండాలి కద్
ఆ మా ఆయన కూడా అంతే నిద్ర బాగుంటది వీళ్ళ డ్రైవింగ్ వాళ్ళకి నిద్ర ఇంపోర్ట్
ఆ అసలు నిద్ర ఆయన ఒకవేళ ఎప్పుడన్నా లేటుగోస్తే నేను పంపి పంపించను
ఉ ఆ అట్లనే ఆ మళ్ళ కళ్ళు రెడ్డిగయితాయి మళ్ళ డ్రైవింగ్ ఫీల్డ్ కదా అఖండి మ కళ్ళు తిరుగు తియ్యగా నిద్ర ఒత్తాంటే
ఆ
అందుకే మా ఆయన ఎప్పుడు తొందర వచ్చినా ఆ ఎనిమిదిటికే వండుుకుంటడు నిద్ర వత్త అట్నే అంటే అన్నం కూడా ఒక్కొక్కసారి తినడు అట్నే వంకుంటాడు మళ్ళా పొద్దుగాలనే ఇగ తింటడు
న్ని నిద్ర ఉండాలి కంపనీసరి
ఆ నిద్రుండలే హూ
అసలు
ఊర్లో అంటే నడచ్ పోతది ఏదో ఒకటిగని ఇక్కడ నడవదు ఊరు దాటొచ్చినాం కాబట్టి ఏదోటి చేసుకొని బతుకు కానీ హ
ఉన్నాము.
తిన్నదా పాప ఏమన్నా పెడుతున్నవా ఊ
సులు ఏదో ఒకటి చేయాలె తప్పదు.
హ్మ్
మనం ఏం చేద్దామన్నా మనకి పాప ఉన్నారు ఆ అంతే కొంచెం. తిన్నది. ఇగా. మధ్యాహ్నం తినిపియాలె పండుకుంటదెమో ఇగ కోసేపయితే పంటది.
ఊహు
ఊ
అదేలే
ఊ ఇంకా ఏంచేత్త పాప ఏం చేత్తాంది.
ఇదిగో పాప బొమ్మలిస్తే బొమ్మలతోటాడతాంది.
ఊహు
టెంపుల్కి ఎళ్తారా ఎక్కడ్నన్నా.
టెంపుల్ కి అప్పుడు మేం పాయినమ్ మ దద్దినికి. మేం మొక్కుంటే మల్లన్న దేవుని టెంపుల్ కి. ఆ ఇంకా వేములవాడ. కూడా పోతమ్.
ఊ మేం గూడా ఎల్లుండికి ఎళ్ళాలి గానీ.
ఊ ఐలోకా ఆటు పోయినమ్.
ఐలోని మొక్కుంది, మా పాపది గాని. ఏమో అసల్కు ఈ సంవత్స. రండి. తనివితీరా. బడ్జెట్ ప్రాబ్లం ఉంది కొంచెం. మళ్ళ ఇంగ ఈయనక్. కు వీలు గాట్లేదు.
ఆ లీవ్ ఇయ్మన్నా ఇయ్యరు.
ఊ లీవులు ఇయ్యమంటే ఇయట్లేరు వినట్లేదు.
ఊ
తిరుపతికి వెళ్ళేసి వచ్చినాం. ఇంగ ఈసారి వెళతే ఇక నడుచుకుంటా వెళ్ళాలి బస్ కెక్కినం. బా అక్కడ మెట్లకానించెల్లి ఆ. ఇగ ఈమె చిన్న పాపా ఇగ. మళ్ళా ఆ ఎప్పుడు నవంబర్ లో ఎల్లినం ఫుల్ వర్షాలు ఇక్కడ కాకపోతే మేము ఏమో ఆ దేవుడు ఎంకన్నా దేవుడు మాకు మాందులు ఉన్నాడో ఏమో అసలక్ అక్కడ లేదు తెలంగాణ ఆంధ్ర వరదలు వచ్చినాయి ఇక్కడ తిరుపతిలో మేము పోయిన రోజు అయితే అసల ఒక రెండు మూడు త్రీ డేస్ ఉన్నాం ఇంత చుక్క వర్షం లేదు అసలులకు ఎప్పటికి తిరుపతి లో మళ్ళీ ఎం ఎండాకాలమైన అసలకు వర్షం పడతానే ఉంటది
ఉమ్
బస్ కె వెళ్ళినం మేము బస్ కే ఏళ్ళి అక్కడ ట్రైన్ దిగగానే బస్ కే వెళ్ళినాం
ఉమ్ అట్లనే ఆ మీ అదృష్టం మీ లైఫ్ కె అనుకోవాలె
అదె కదా మళ్ల్ అక్కడ పోయినంక నా బిడ ఫుల్లు జ్వరము వన్ ఇయర్ లోపు వెళ్తే ఏది ఉంటది కదా సుపతందారా వెళ్ళొచ్చు కదా మేము అట్లా వెళ్ళినాం అన్నట్టు మాకు ఒక అసలు నర్లినే అయిపోతు ఆ గంటన్నర పట్టింది మాకు లేట్ పావు గంట అర్ధ గంటలనే అయిపోతుది ఆడ
కే అనుకోవాలిగ మొక్కు అయితే తీరిందిగ
ఇసారి పోతే నడుచుకుంటూనే వెల్ తమిగ
అంటే నడుచుకున పోతుద
ఇక మ మెట్ల ద్వారా నడుచుకుంటా పోవచ్చు ఎక్కడ మన అలిపిర్లో దిగి
ఆహా
ట్రైన్ దిగినంక మళ్ళా అక్కడికి అలిపిరి కంట
ఈ టెంపుల్స్ గే న అయితే నాంగాని దగ్గరుంటే ఏం కాదు కాని మరీ దూరంగా ఉంటే ఆ
పన్నెండు కిలోమీటర్లు మెట్లు
ఆ
కానీ అ దేవుడు ఎక్కిత్తడు తెల్స్ మనన్ని ఎంత కాల నొప్పొ లేవదు మోకాల పర్వతం కాన్నే ఆ మోకా అక్కడ మోకాల మీ నడిసగుతుంది అవి కొంచం మెట్లు ఎట్లుంటయి అంటే స్ట్రేట్గుంటయి కొంచం చిన్నగా స్ట్రేట్గుంటయి కాబట్టి అ ఓకే ఓకే ఓకే మీరు చేస్తారా
ఆ